కవ్వా
పాలకొవ్వా తీసుకోవా
తీసుకుంటవా తీసుకోవా పాల్కోవా పాల్ అంతే కదా అంతే అంతే
బ్రేక్ అయితాంది వాయిసు
హలో
ఆ చెప్పు హలో
వినిపిస్తాంది నీ మాటలు నీ మాటలు చిన్నగా వినిపిస్తుంది
నేనే చిన్నగా మాట్లాడుతన్నా ఇట్లా ఫోన్ ముందర పెట్టి మాట్లాడొద్దు నాకు అసలు ఏమి వినిపీదు. అసలు ఏం విన్పీలా ఆ విన్పీలా ఆ ఇబుడు వినిపిస్తుం
మాట్లాడితే మట్లాడతాం
మాట్లాడుతున్న
అవునా
తిన్లా తిన్నా తిన్నా దొప్ ఛీ ఇడ్లీ చట్నీ ఇడ్లీ చట్నీ
అవునా బాగుందా ఇడ్లీ ఉమ్ ఎన్ని తిన్నావ్ ఇడ్లీలు నేనా ఫోర్ తీన్నాన్ కదా మ్యాక్జిమమ్ త్రీ తిన్ పెట్టా
నువ్వేం తిన్నావ్? ఎందు తిన్లేదు ఆ
ఇప్పుడే పైకి పోయి తిని వచ్చినా మార్నింగ్ లేట్ అయిపోయింది. ఇక బస్ మిస్ అయిపోతదని ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసాం క్యారీ పెట్కోని బోండా అలా తీసుకున్నాం మీడికి వచ్చినప్పుడు ఉమ్ చొక్కలాగుంది అ మెత్తకైపోది హ్మ్
ఆ అంతసేపురి నుంచి పెడితే అట్లనే ఉంటది
పొద్దునెప్పుడో తీసుకుంది ఉమ్ ఇంకా మీ చెల్లి బాగుందా
మా చెల్లి బాగుంది
మీ చెల్లి ఏ క్లాస్ ఇంటర్గాదా
ఆ ఇంటర్ ఆ ఎంపీసీ ఉమ్ ఆ ఇంటర్ కాదు ఆమె ఆమె ఇక్కడ ఇంటర్ ట్రిబుల్ ఐటీ లో ఇంటర్ చేసింది
అవునా నైస్ నువ్వు ఉన్నావ్ దేనికినికి వేస్ట్
హలో అప్పుడు మనకి కరోనా బ్యాచ్స్ అవ్వడం వల్ల టెన్ కి టెన్ వేస్ండ వాళ్ళని మాత్రం తీసుకు న్నారు వాళ్ళు
ఆ ఇవే చెప్తా ఉంది మీ చెల్లిని చూసి నేర్చుకో జ
నువ్వు ఆపు అమ్మ నవ్వు అప్పు
హ్మ్ ఎవర్ నీ పక్కన ఇద్దరు ముసులు వేసుకొని కూర్చున్నారు
మసూదా
మసదానా నను మసూదానీ పక్కన ఏమ్ చేస్తుంది అమ్మో నాకు బయమేసన్నది మసదా నన్నే చూ అద్దాలు పెట్టుకోని అమ్మో
అవును కొ రికో కోరుకొని తినేసిదిలే
ఓయ్యామ్మో
యమ్మ నీ నీ ఫ్రెండేమీ ఈ రోజు అటు సైడ్ పోయి కూర్చుంది
ఏమో నాకు తెలీదు ఏంటి బలే ఉన్నావే చాలా మోడల్ గా ఫోటోలు
సా
ఆ ఏంది ఆ పోజు ఆ అక్కడ కూడా ఎంత స్టైల్ ఆ ఫగ్ నైస్ ఎవరు బర్త్డే కి అది మీ చెెల్లినా మీ చెల్లినా ఏదోలే స్టైల్ వేరు
నీ స్టైల్ కన్నా కాదులే
పిల్ల బచ్చాలాం
అమ్మా అమ్మీ నీ ముందు మేం పిల్లబచ్చలంమ్మ
ఎందుకు ఆన్వల్ డే పోయ రోజు ఏడుస్తా ఉన్నావు
ఏంలేదు ఊరికే నువ్వు ఆపలే నేను ఎవరికి చెప్ప లేదులే ఎస్ ఇట్స్ పర్సనల్
ఆ రోజు బర్త్డే రోజు ఏడిచినావ్ చూడు నా బర్త్డే
ఆహా దానికి అసలు కాదు
ఇంకేంటి
చెప్పకుండ అంటే మరి ఇంకేంటి అంట అ హా చెప్పము అలా
ఉహు చెప్తే సాల్వ్ చేయచ్చు
ఆల్రెడీ సాల్వ్ అయిపోయిందిలే
అయ్యో ఎవరు చేసిండ్రు మాసుదాక మస్తయింది సారికి నన్ను చూస్తాంది స్టాక్ చేస్తాంది
ఏదో ఆన్ ఏందో స్టార్ట్ చేస్తున్నావేమో చాట్ చేస్త ఏందో చార్ట్ చేస్తన అంటాంది అక్క
ఉస్తాన్ చెప్తాన్
నిన్నే చూస్తా ఉంది నువ్వు బలే అందంగా కనిపిస్తన్నావని ఆ వింతగా బలే అందంగా ఉన్నావని చూస్తా ఉంది
ఇంకా ఏం ఏం చేస్తంది మీ మమ్మీ
ఈవినింగ్ పీజీకిపోయారా ఏం చేస్తున్నారు అసలు మీరు
నేను ఈవినింగ్ పోయి క్యారీ వాష్ చేసుకుంటాము నైట్ డ్రెస్ ఏసుకుంటము నాకు నేను పోయి టీ తాగుతాం బయటికి
ఉమ్
బయటికి పోయితాగి మళ్ళీ ఇంకేమైనా ఆకలేసె ఏమైనా కొనుక్కొని తింటాము ఇంకొచ్చి పడుకొని ఫోన్ చూస్తము మళ్ళీ నైట్ అయితది మెస్కి పోతాం మళ్ళా పడు కొని ఫోన్ చూస్తాం మళ్ళ పడుకుం ఇంగ బట్టలు వాష్ చేసేది ఉంటే కింది కి పోయి వాషింగ్ మిషన్ లో ఏస్ వొస్త అంతే వాషింగ్ మిషన్ హట్ వాటర్ ఆహా యూనిఫామ్ వేయను యూనిఫామ్ చేత్తో వాష్ చేస్తాను ఇంకేమైనా కొత్త కొత్త టాప్స్ అవి కూడా చేత్తో వాష్ చేస్తాం ఆ నైట్ డ్రెస్సెస్ ఏవన్న ప్యాంట్ చున్నీ అవి ఉమ్
ఆమె నీ పక్కన ఆమె ఇ అమ్మా ఇ అమ్మాయి గదు ఆడగుచ్చింది చూడు ఈ రోజు ఆ అమ్మాయి
ఆ పాప కూడా అంతే మ్ మీరు ఏం హా సగం బారం తకి
ఇంకేమి హాట్ వాటర్ పోసుకుంటూ రా అన్నీ ఉంటాయి
కానీ రూమ్ లో అందరం మేమందరం కాలేజీ అందరం ఒకే రూమ్ లో కాబట్టి ఓకే టైం కి కాబట్టి కొంచెం స్నానం అనేది పొద్దున్నే లేచి చెయ్యాల హు వేరే వాళ్ళు అనుకో వాళ్ళకి వేరే టైమింగ్స్ ఏ అందరం మనకు మన కాలేజే కాబట్టి ఓకే సారి లేయాలి ఆ అదే చేసినాం ఈరోజు
ఉ మ్
ఉమ్ మీరు రారా మా రూమ్ లో ఎన్నో టెన్నేమో
మ్ మన క్లాస్ వాళ్ళు ఎంతమంది ఐదు మంది ఓ ఓకే ఓకే ఓకే
మీరారా బయటికి మీదా ఒక సీనియర్ ఇద్దరు ఫామ్ డి సీనియర్స్ ఇంకా మళ్ళా జూనియర్ పిల్లొలు నర్సింగ్ పిల్లొలు ఇద్దరు ఉన్నారు
ఆ ఆ
ఒక అక్క జాబ్ చేసే అక్క ఉంది హుమ్మ్
మేము ఇంకా కనుకోవాలి ఏం చేయలో అర్థం కాలే
హ్మ్మ్ ఫోర్ వన్ కి రారా
రావాలి అనుకుంటున్నాము ఒకసారి వద్దులే అనిపిస్తు ఎందో లాంటిదడు
హుమ్మ్ కాల సిక్స్ మంత్స్ యితే అయితే వచ్చేయండి మళ్ళీ మొత్తం ఫీజు కట్టాలేమో కదా ఉమ్
ఫోర్ వన్ కి వచ్చేది ఇంటికి రేపు పోతాను
నైత ఆ సేసెంట్ సాటర్డే కాలేజ్ జిందా
ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే మొన్న వన్ వీక్ హాలిడేస్ అయిపోయాయా అనువల్ డే వల్ల
అయితే
వేరే క వేరే కాలేజ్ అయిే సెకండ్ సాటర్డే అంటే సెకండ్ సాటర్డే ని పక్కా ఇస్తారు ఈడ అట్లా కాదు కదా హ్మ్మ్ ఆ పోతా ఏమో ఇవ్వరు అని చే
ఫిర్దస్ తీసుకుంటంద ఈయాప్ప ఆ
అ ఉంట పూ
అవునంటా
హ్మ్మ్ వాళ్ళే ఇస్తారు వాళ్ళకి ఫామ్ డి వాళ్ళకి ఎగ్జామ్ రేపే రెండు రెండు పంపిస్తారంట డు సెకండ్ స్టార్ట్డు ఆ కాబట్టే కదా పెట్టేది అని చెప్తాము
అయిపోతే బాగుంటది
హ్మ్మ్
ఇంకా ఏమంది ఏమైంది అరుస్
డోర్ తెరిచిన తగలింది ఆయనకి
అయ్యో
హ్మ్మ్ అ అద చెప్పాలా నువు
చెప్పు హలో
ఆ నిషు కన్నా గా హేయ్ ఆ నువ్వేండిషూ చేసుకోరాలేదు ఈ రోజు ఏమో
ఈ రోజు ఇసుకొనిరావల
ఆ నర్సింగ్ అయిపోయింది జాబ్ చేస్తుంది మాకాది అయిపోయి త్రీ అండ్ ఆఫ్ హీరో అయిపోంది అ సారీ కరోనా రాకముందే అయిపోయిందా మేనేజింగ్ ఐపోయింది జాబ్ చేస్తుంది ఇంకా అవ్వలా అయిపోయింది కట్ చేయనా
హ్మ్మ్ కట్ చెయ్ హ్మ్మ్